ప్పు జాబ్ మా ఎలా ఉండండి
రషీదా అంటే ఆ జాబ్ మార్కెట్ అంటే జాబ్ మార్కెట్ లో ఇబ్బందులు ఏం లేవు కాకపోతే ఆ ఫెషర్స్ కి అలా జాబు కష్టం ఉ తెలిసినంతవరకు అయితే మీకు ఎలా అనిపిస్తుంది
ఇప్పుడు ఎక్స్పీరియన్స్ వస్తేనే జాబ్ వస్తుందని చాలా మంది నమ్ముతున్నారున్నారు అయిన మీ ప
ఈ ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్లో అంటే ఎవరైనా పే చేసేటప్పుడు వాళ్ళకి కావాల్సింది కూడా చూసుకుంటారు కదా మన దగ్గర
మ
అంటే మీరుప్పుడు ఏమైనా ఇంటర్వ్యూస్ కి అలా ఏనా ప్రిపేర్ అవుతున్నారా
కాదండి
రావట్లేదా
వట్లేదు
ఇంటర్న్షిప్స్ ఇంటర్షిప్ ఏది కూడా కావట్లే
ఆ
కాకపోతే అంటే మీరేమన్నా రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అలా ఏమైనా చేశారా
చేయలేదు
ఎందుకని చేయలేదండి
ఏదనా మామూల
అంటే మీకు దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అలా లేదా
ఇంత మా పాలట్ ఇంత చెప్పలేదని చేయండి
అంటే మీరు ఫ్యాకల్టీస్ ఇంకా చెప్పలేదని అలా ఉండకూడదు కదా
ఓకే
అయితే ఇప్పుడు మన జాబ్ రావాలంటే ఒకక్కడి కంటే ఎక్కువ స్కిల్ అలా ఉండాలి కదా
ఆ అవున్ అండి
అప్పుడే కదా నువు కొంచెం ఆహా ఇతను దగ్గర ఇతను చిన్న అప్పుడే అప్పట్లోనే చేసాడు అని ఉంటది కదా ఇంటర్వ్యూ వరకు కూడా కొంచెం మంచి ఒపీనియన్ అలా ఉంటది కదా అదే ఉమ్ కాదండి ఏదన్నా చెప్పండి ఊ అన కాకండి
అదే అండి చెప్తున్నా కదా మధ్య డిస్టర్బెందుకు చేయాలని
డిస్టర్బ్ చేయాలంటే ఇప్పుడు ఇద్దరు పర్సన్స్ వద్ద ఇంట రేపు నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా అతను క్వశన్లు అడుగుతున్నా ఊ అనవు కదా
కాదండి మీ సెంటేజ్ అంతా అయిపోయిన తర్వాత మాట్లాడదామండి
అది చానా తప్పండి
మధ్యలో మాట అయితే కాన్వర్జేషన్ డిస్పోతుంది కాట్టి
ఇంట్రప్ట్ అంటారా
ఉమ్
ఇంటర్ప్ట్ చేయకూడదు అప్పుడు పర్సన్ మాట్లాడేటప్పుడు అనా మీ ఒపీనియన్
అవునండి
అది మంచి పనే కాపోతే ఇప్పుడు ఫోన్ కాబట్టి ఇద్దరు మాట్లాడతారు కదా అది కూడా నిజమే లే ముందు ఏం మాట్లాడుతున్నావు ఇని తర్వాత మాట్లాడం
ఇప్పుడు
ఉమ్ చెప్పండి
తోతున్నయ్ కదా దాని మీద ఏమైనా ఇంపాక్ట్ అవుతుందనా అరైహె
అంటే స్టార్టప్స్ దేని మీద ఏ ఏమి ఇంపాక్ట్ కాదు
ఉ
ఎందుకంటే ఇప్పుడు ఏ వచ్చిన పోతున్నాయి కొన్ని
మ్మ్
దానివల్ల మనకి ఏమి దు మనం ఎక్కువ ఏ గురించి ఎక్కువ తెలుసుకోాలంటే మనం జాబ్లలో ఉమ్ ఇపోయి కొన్నా జాబ్ వాళ్ళంట వడి పడద
హ
క రావాలంటే నాకు అన్ని స్కిల్స్ ఉండాలి దగ్గర
మీరు ఏ షీల్డ్ లో బాగా ఇంపెక్ట్ అవుతుంది అంటున్నారు
ఏ ఏ స్కిల్ మీద ఇంపాక్ట్ ఇతుంది అంటారా
హమ్
అంటే ఇప్పుడు ఏమన్నా లైక్ ఈ ఉంటాయి కదా డేటా డేటా ఎంట్రీ
ఆ
ే డేటా ఎంట్రీ జాబ్స్ అలాంటి వాటి మీద ఇప్పుడు డేటా ఎంట్రీ జాబ్ ఒకప్పట్లో ఒక పర్సన్ పెట్టి అతనికి కొ శాలరీ ఇచ్చి అలా తీసుకు కునేవాలి కదా
అవునండి
అంటే ఇప్పుడేముంది ఎఐ వచ్చాక ఆటో మిషిన్ మొదలు పెడితే ఆటో మెషన్ అదే చేసుకనిది
సత్తే
ఆ ఇప్పుడు మార్కెట్ లో ఎక్కువ డిమాండ్ ఉన్నది మిషన్ లెర్నింగ్ ఇంజనీర్ంగ్ ఉంది
హ
మిషన్ లర్నింగ్ జర వచ్చి
రోలు ఓపెన్లో ఉందండి మా బిజినెస్
మీ బిజినెస్ కూడా డేటా ఎంట్రీ
జాబ్ రోలు కావాలని వచ్చిందండి ఇన్ఫర్మేషన్
అంటే డేటా ఎంట్రీ ఉంటాయి పెద్ద పెద్ద కంపెనీలలో అక్కడ ఇంకతి చేస్త న్నారండి ఇట్లాంటి చిన్న చిన్నవి
ఇ
చిన్న చిన్న డేటా ఎంట్రీ ఆపరేషన్ అవన్నీ ఇప్పుడు రోబోట్స్ ఏ ఆటోమిషన్ పెడుతున్నారు ఇంకా అదే చేసి తీసుకొని తిను మాతో పని లేకుండా
ఏ
అది మనం ఇంకా ఇక్కడ ఒకటే స్కిల్ ఉంటే ఏంపోతాడు దాని ఎప్పడికనా నాలుగైదు స్కిల్ అప్పుడు గాని మనం సర్వే కాలేం
ఆ డేటా ఎంట్రీ నేర్చుకోవాలంటే ఏ చిల్లు మీద వస్తుంద అంటున్నారు
ఏం నేర్చుకోవాలంటే
అదే పైతానా అలా ఉంటంది కదండి
ఆ ఉంటంది పై తాన్ నాకు తెలిసి మీరు ఇప్పుడు ఇప్పుడు వరకు ఏమన్నా కోడింగ్ లాంగ్వేజెస్ అలా ఏమన్నా మొదలు పెట్టారా చేయడం
చేయలేదండి
ఆ అలాంటప్పుడు మీరు పైథాన్ నేర్చుకోవడం మేలు పైథాన్ అంటే చాలా సింపుల్ గా ఉండిద్ది. బాగా సింపుల్ అన్ని సింపుల్ గా ఉంటాయి కాకపోతే ఇంకా మీకు ఇబ్బంది ఏం లేదు అన్నీ ఈజీగా అర్థం అయ్యితాయి
పైథాన్ ప్రెజెంట్ ఏంటండి
అంటే మీరు ఫస్ట్ బిగినింగ్ లెవెల్ల్లో ఉన్నప్పుడు ముందు మాకు అవి కాదు డేటా టైప్స్ ఇంటిజర్ డేటా టైప్స్ అంటే ఏంటి? అవి అయి చూసుకోవాలి డేటా టైప్ నెక్స్ట్ లుక్సు కండీషనల్ స్టేట్మెంట్ అవి చూడండి ముందు మీకి ఎన్నో కడీషన్ స్టేట్మెంట్స్
వచ్చాడు టైం పైనే టైం పైన వచ్చాడు
వైఫై కొంచెం బాగా నేర్చు మీరు
హ్మ్
ఎప్ అవి ఎప్పుడు నేర్చుకుంటారో ఇంకా అప్పుడు మీకు అన్ని బాగా అర్థమైనట్టు, అంటే బాగుంటది స్కిల్ ఉన్నప్పుడు అన్ని నేర్చు పల్ మ
మ్
ఇంకా ఒకటే పిల్ల మీద అక్క ఇది ఒక్కటే కావాలి నమ్ పైసా
ఆ
ఏంటీ నమ్ పైసా ఆ తెలుసు సండే ఉ... అంటే మీకు తెలీదా
తెలీదండి
ఏ నం పాయింట్ ఏం లేదండి న్యూమర్కల్ ఎక్స్ప్రెషన్స్ కి వాడతాం మనం అది నిమర్ కళ ఎక్స్ప్రెషన్స్ అప్పుడు వాడతాం
రెండు రెండు వాళ్ళతన్ని రంప అని
పాండాస్ అంటే పాండాస్ చెప్పలేదు అదే అర్ధం కావట్లేదా మీకు పాండాస్ ఎప్పుడు వాడుతాం అంటే మనం రడేట్ ఆఫ్ రెమన్ క్రియేట్ చేయడానికి
హ
ఏన్నా డేట్ వాళ్ళ డేటే ఫామ్ అలా వాటర్ మీద వర్క్ చేస్తున్నాప్పు మనం అది వాడతోాం
హ
మన ఏమైనా న్యూమరికల్ ఆల్జీ ఆయి చేసేటప్పుడు డేటా ఇది నంపైయ వాడతాం అది తేడా అంటే అదే ఇంకా ఏముండదు నీకు ఏమన్నా మ్యాప్ ప్లాట్ చేయాలంటే మ్యాప్ మ్యాప్ ప్లాట్లు ఇప్పుడు ఇంకో లైబ్రరీ ఉంటది దంతో చేస్త సయి మ మీరు ఫస్ట్ ో ఇవన్నీ నేర్చుకున్నాక ఒక రెండు లైబ్రరీస్ మీద బాగా ఫోకస్ పెట్టాలి
ఓకే
అర్థం అవుతుంది అది చెప్పేది
అదులు బస్తున్నా
రెండింటి మీద బాగు పెెట్టినప్పుడు నీకు అనిపించిది ఆ నేను దీంట్లో పర్ఫెక్ట్ అవుతా దీంట్లో అవుతా అని టై చేసుకొని నువ్వు ఒక లేకపోతే మళ్ళీ బేసిక్ మిషన్ లెర్నింగ్ అదే చూసుకోవాలి
హ
బేసిక్ మిషన్ లెర్నింగ్ నేర్చుకొని డేటా ఇంజనీర్గా పోతే మిషన్ లెర్నింగ్ ఇంజనీర్గా పోతా మటుకు ఎక్కువ ఛాన్సెస్ మీకు బాగుంటాయి
హ
ఇప్పుడు చనా హైపైడ్ జాబ్ కూడా అదే
దట్ట
మిషన్ లనింగ్ అంటే మీరు ఇప్పటి వరకు ఇంటర్వ్యూ అసలు ఏం ఫేస్ చేయలేదా
స సర
ఎందుకని ఏమనా చేయాల్సి అంటే మీరు ఇప్పటి వరకు ఏం చేయపోవడానికి కారణం ఏంటి
దద అడి
తె మీకినారా
అవునండి
ఆహా బిగినర్ మీక్కడ ఇంత స్కి ఇంత క్వశచన్ లోన్నా అంటే బానే ఉంది మీక్కడ స్కిల్స్
హ
మీరు ఇది కాకుండా కొంచెం టెక్నికల్ స్కిల్స్ అంటే ఉత్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఒకక్కటే కాదు
ఆ
స్స్ కరస్
ఆ
ఇంకా సాఫ్ట్ స్కిల్స్ అన్ని ఉండాలి అంటే టీమ్ మెంబర్స్ ఎలా ఉండాలి ఏంటి అది కూడా బాగా తెలిసి ఉండాలి.
ఓకే.
అన్ని ఉంటేనే మనకి జాబ్ అప్పోర్టునిటీస్ అలా బాగోస్తాయ్. ఆ మళ్ళీ మాట్లాడుకుందాం రెడీగా ఉండండి మళ్ళీ